హలో శ్రీరామ్
హలో హలో
హలో
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఓకే ఓకే హ్యాపీ ఉగాది
మీకు కూడా హ్యాపీ ఉగాది మీరే చెప్పాలి
సిగ్నల్స్ లేదు సరిగ్గా వినిపిస్తలే వాయిస
విన పీస్ బాడుండా హలో
సరిగ్గా వినిపిస్తే లేదా సిగ్నల్స్ లేవా
ఆ
ఉన్నాయి ఉన్నాయి వినపడుతోందా
వాయిసు వినిపిస్తా లేదు బ్రేక్ అవుతుంది
బ్రేక్ అవుతుంది అంటే సిగ్నల్స్ ప్రాబ్లం హలో వినిపిస్తూ ఉందా
వినిపిస్తా లేదు వాయిస్
అవున
హలో
హలో
మీకు సిగ్నల్స్ లేవండి సరిగగా వినిపిస్తలేదు
ఇప్పుడు ఓకేనా
సిగ్నల్స్ ఉన్న ఏరియా పొండి
సిగ్నల్స్ ఎక్కడా లేవు హలో
హలో వినిపిస్తుందా
వినిపిస్తుంది ఓకేనా ఓకేనా
ఓకే కానీ వాయిస్ క్లారిటీగా లేదు.
అ ఏం కా చిన్న ప్రాబ్లమ్
ఆ ఓకే ఓకే
హలో
హలో
సిగ్నల్ ప్రాబ్లం ఏమో చెప్పండి ఇంకా
అవునా ఏం చేస్తున్నావు మరి
ఏం లేదు కలిగానే
సరే ఆడవాళ్ళు మీ ఊర్లోం ఊ మగవారు ఎలాంటి పనులు చేస్తుంటారు.
అన్ని చేస్తుంటారు. రోజు పని
ఆడ వారు
ఆడవారు అన్ని కొన్ని పనులు చేస్తారు. మీ ఊర్లో ఏమైనా కొత్తగా చేస్తారా ఆడవాళ్ళు ఆ హలో
సిగ్నల్స్ లేవు మీకు
ఆడవాళ్ళు ఇడ సిగ్నల్లేదు వినపడుతంద ఆ బాన్నవ సరళ
హలో హలో
మాట్లాడు
వినిపిస్తలేదు వాయిస్ వాయిస్ సరిగ్గా వినిపిస్తలేదు బ్రేక్ అవుతుంది.
నాకు వినపడుతుంది. నాకు వినపడ్
ఏం లేదు వట్టిగనే తిని కూర్ కూర్చొని ఉన్నా మధ్యాహ్నం టైమ్ అయింది కదా కొద్దిసేపు తిని కొద్దిసేపు పడుకోవాలి మధ్యాన్నం పూట
ఎందుకు అరుస్తున్నావ్
అవును ఈ కొద్దిసేపు
ఏ ఆ నట్లస్ తెలీదు ఎప్పుడువస్తావని ఆ సర్
తినినిద్రపో
అట్లా కాదే లే ఆ ఎవరేం ఆ
ఉ
ఆ విశేషాలు ఏం అనుకుంటున్నారు మీరు
పొద్దున లేవాలి ఇంట్లో పనులన్నీ చేయాలి
మంచిగా కూర్చొని తినాలి
ఉమ్
ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి వాళ్ళ కోసం ఎదురు చూసి వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్క పనిలో ఒక్కొక్క పనిలో అందరం పాలు పంచుకుంటాం
ఆ పదు పాయే పనులు చేసుకుంటా ఎం ఎం పనులు
ఆమ్ హుమ్
ఏం ఏం పనులు
ఏమేం పనులు అంటే ఆడవాళ్ళు పనులు తెలిసే ఉంట్ తే కదా ఎవరు తేవాలి ఓ ముగ్గు ఎయాలి అ కళ్ళాపి చల్లాలి వాటికి కి రంగులు అద్ ద్దాలి దాని తర్వాత త బ్రష్ ఏయ్యాలీ దాని తరువాత స్ననం చేయాలి ఇంక మంచిగా పులిహోర కానీ ప్రసాదాలు కానీ అట్లాం టివి ఏమన్నా తయారు చేయాలి తినడానికి అందరికి మురుమురే మురుమురే చేసేది ఉన్నది గుర్తులేదు ఓ
ఆహ్
మురుమూరే
అంటే
మురుమూరే అం అంటే కొంచెము నూడిల్స్ లాగా ఉంటాయి
హ దాన్ని ఎంచేతరు
ఆ వాటిను కొంచెం ఉ ఏమంటారు ఆ గాదికి పడితే మంచు నిండుతై ఎండిన తర్వాత మంచిగా నూనెలో వేయించుకొని తినాలి
తాతయ్య పెడితే మానసిరిగి పోవ అ అంకుల్ ఘట్టం
ఏదైతే నేను ఏమంటరు వో ఆ
హలో
హలో
అయి
వినిపిస్తుందా
వినిపిస్తుంది గట్టిగా మాట్లాడు వాయిస్ సరిగా వస్తలేదు
ఇప్పుడు
సిగ్నల్ లేవు సావ్
హ
ద
హలో
ఆ హలో ఫోటుమ్ హ అస్త బి కేర్ఫుల్ హజు
అ
లో హలో హలో హలో
హలో
హా హలో హలో హలో
హలో హలో
హలో
విన్ఫిస్ స్తుందా
నిద్రపోతున్న
మీకు సరిగ్గా సిగ్నల్స్ లేవేమో సరిగ్గా వినిపిస్త లేదు దానికి తగ్గట్టుగా ఘోరంగా నిద్ర వస్తుంది కొద్దిసేపు ఇంకో నాలుగైదు నిమిషాలు మాట్లాడ్ అలా అబ్బా మీకింద్ బలిగింది ఇగ ఇగ హలో
ఉ
హలో
హలో
సిగ్నల్స్ లేవా నీకు
ఎక్కడ కాదు నేను కొ నిద్ద్ర పోతున్నా
పోతురైనాక మిషన్ గట్టిగా తలిగింది
మరి మాట్లాడుతున్న కదామ్మాయి
మాట్లాడుతున్నా మాట్లాడుతూ ఉయాల ఊగుతున్నప్పుడే మిషన్ గట్టిగా తలిగింది సిగ్నల్స్ మీకు సిగ్నల్స్ ప్రాబ్లం ఏమో
ఏం న్నావ్ వినబడడం లే
ఆ
ఏం మాట్లాడను లేదు
నీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది బ్లర్ అవుతుంది
ఆ
సిగ్నల్స్ ప్రాబ్లమో ఏమో మరి
నాకు ఫైవ్ జీ
మీ ఏరియాలో ఉన్నాయా సరిగ్గా సిగ్నల్స్ మా దగ్గర కూడా ఉంటాయి
హలో
ఆ హలో వినిపిస్తుంది ఇంకా మరి ఏంటిది విశేష చాలు తిన్నారా
హలో
హలో తిన్నవా తిన్నావా
లేదు లేదు ఇంకా తినలే ఇప్పుడు
నాలుగైదు సార్లు అడిగినా తిన్నవా తిన్నవా అని
వాయిస్ కట్టా
వాయి కట్ అవుతుంది సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల
మాట్లాడి
లేవేమో అందుకోసం కావచ్చు సిగ్నల్ అయితే నే నెట్ ఇది నా నార్మల్ కనెక్షన్ అయితే తుంది గాని నెట్ కొంచెం స్లో ఉంది
ఆ
ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం తక్కువ ఉంది
ఆ
నెట్ నెట్ నెట్ కనెక్షన్ తక్ క్కువ ఉంది అంటున్నా
సరే మరి తిన్నావా
సరే మరి నెట్టెట్లునలేదు బాయ్ మరి
బాయ్
లో
హలో
బాయ్
ఆ సరే బాయ్